ఆ చెప్పండి
బాగున్నారా మేడం
ఆ బాగున్నా
ఉ ఇంకేమ్ చేస్తాన్ మేడం డిన్నర్ అయిపోయిందా మీది.
హా అయిపోయింది
టర్ మేడం ఇవాలా
ఇవాళ చికెన్ కర్రీ చేసినాం
చికన్ క్రీర్రీ చేశారా మేడమ్
అవును
అవునా మేడమ్ చికెన్ కర్రీ ఎలా చేస్తారు చెప్తారా నాకు.
ఆ సార్ చికెన్ ఫ్రై చేసినాం పప్పు చేసినాం
ఓకే ఓకే మేడం చికెన్ ఎలా చేశారు కొంచెం చెప్తారా చికెన్ది.
చికెన్ని అది ఫ్రై అంటే ఫస్ట్ బోల్ తీసుకోవాలి
ఓకే మేడం
తీసుకున్న తర్వాత కడగాలి చికెన్ ఆ చికెన్ని కడిగేసి అది అల్లంఎల్లిపాయ పేస్ట్ వేసి
ఉ
మళ్ళా ఉప్పు వేసి
ఉ
కారం యేసి పసుపు యేసి మళ్లా ధనియాలా పొడి యేసి గరం మసాలా యేస్తాం గరం మసాలా యేసినంకా ఒకటే అ ఇట్లా టెన్ మినిట్స్ త అట్లానే పెడతాం పెట్టినంకా మళ్ళా ఒక బాల్ తీసుకొని బౌల్లా అది ఏం చేస్త్ ఇష్ట అంటే ద నూనె యేస్తాం
ఉ
ఆ నూనె వేసి ఆనియన్స్ కడ్ చేేసి పె ట్టి అది ఆనియన్స్ యేస్తాం ఆనియన్స్ యేసినంకా ఆ వ బ్రౌన్ కలర్ వచ్చినంకా మళ్ళా కల్స్ చికెన్ వేస్తాం దాంట్లా
ఉ
ఉ చికెన్ వేస్తేనే ఆ బ్రౌన్ కలర్ క అయినాక మళ్ళా చికెన్ యేస్తాం చికెన్ యేసినంక్ అవును ఆ అవును అవును చికెన్ యేసినంక అది మంచిగా కొంచెం ఇట్లా ఆ అయినంకా మనకు అనిపి స్తది కదా పీసు ప అయిందా లేదా అని అయినంకా ఆ వాటారు ఒక టూ టమాటోస్ ఉంటాయ్ కదా సన్నం సన్నం కట్ చేసి
టూ టమాటాలు ఆ
సన్నం సన్నం కట్ చేసినంక మళ్ళా ఒకో ఒక టెన్ మినిట్స్ ఉంచినాక కొత్తిమీర వేసి ఉ సిమ్లా లోఫ్లేమ్లో పెట్టుకోవాలి సిలిండ్ అది స్టవ్
మేడడం కొంతమంది గసాలు కూడా వేసుకుంటారు కదా మేడ కుడకా గసాలు పే పే చేసి కూడా వేస్తారు కదా
అది మసాలాది అవు
సాలది ఆ
ఆ అట్లా చెయి ఆ అది వేరే
ఆహ మీర్ చేసింది చెప్తున్న చెప్పండి మేడం కొత్తిమీర టమాటాలుమాటలు వేసుకొని పచ్చిమీర్ ఉమ్ పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మేడం
ఆ పచ్చిమిర్చి వేసినక
ఎంత ఇంకో ఇంత మేడం ఒకక ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలా మేడమ్ అలా
ఆ ఒక ట్వంటీ మినిట్స్ అయినంక అది నూనెలా వేసుకోవాలి
ఉహు అయితే అయిపోతుందా మేడం దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తవాత చికన్
ఆ చికెన్ అయిపోతది లో
మేడంమ్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది మేడంమ్ మీకు ఇష్టమైన ఇష్టమైన ఫుడ్ ఏంటి ఇష్టమైన ఫుడ్ ఏంటిది
ఇష్టమైన ఫుడ్ బిర్యానీ
బిర్యానీ నేనా మేడం
అవును ఆ స్వీట్లా కద్దుూకిర్ అవును అది రాదు మీకు వస్తుంద కదు కేేస ఆ ఆ
ఉహు అవును మేడంమ్ డబుల్కమిట చేయడం వస్తుందా మీకు
ఆ రాదు ఆ రాదు
నేను చెప్పాలా మేడం డబ్బుల్గా మిఠాయి ఎలా చేస్తారు
ఆ చెప్పండి ఎట్లా చేస్తారు
ఫస్ట్ బ్రెడ్ బ్రెడ్ ని తీసుకోవాలి మేడ బ్రెడ్ ని కోసుకోవాలి మేడం ఆ తవాత ఒక క గంజు అనేది గంజు లేకుండా కడాయి స్టవ్ మీద పెట్టాలి మేడం దాంట్లో కొంచెం నెయ్యి నెయ్యి వేసేసి కొంచెం నూనె వేసేయాలి మేడం నూనె వేసిన తర్వాత ఏం చేయాలంటే బ్రెడ్ కొంచెం నూనె వేడిక్కిన తర్వాత ఆ బ్రెడ్లని నూ నూనెలా వేసేయాలి మేడం అది కొంచెం బ్రౌన్ కలర్ కావాలి బ్రెడ్ అనేది ఇప్పుడు బ్రెడ్ అనేది వైట్ కలర్ ఉంటంది కదా మేడం అది అనేది బ్రౌన్ కలర్ రావాలే ఆ లోపదా ఏం చేయాలి మనకి తెచ్చిన పీసెస్లు మొత్తాన్ని నూనెలో వేయించాలి ఏం చేసరికి ఏమవుతుది ఫ్రై అయిపోతది మేడం మొత్త బ్రౌన్ కలర్లయీనా తర్వాత తీసుకోవాలి దాన్ని బయటికి దాన్ని తీసేసిన తర్వాత్ చేయలంటే మేడం మనం ఒక గంజు తీసుకొని గంజుల మన శక్కర ఉంటది కదా మన చక్కర దాన్ని పాయసం చేయాలి దాన్ని పాయసం అంటే చక్కర్ని దాంట్లో వాటర్ లో కలిపేయాలి మేడం మొత్తం అది మిల్ట్ అయిపోతుంది చెక్కర్ అనేది అది మిల్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ దాంట్లనే చేయాలి మనం ఇప్పుడు నూనె ఇలా ఫ్రై చేసాం కదా మేడం బ్రెడ్ ఆ బ్రెడ్ ని దాంట్లా ఒక్కొక్క పీసెస్గా లవ్ రౌండ్ గ బెట్టాలి మేడం ఒకటి దాని మీద దాని మీద రౌండు బె చేషిన తర్వాతేం చేయాలంటే మన ఇదీ ఏమంటరు మేడం దీన్నీ మిల్క్ మెయిడ్ ఉంటది కద మేడం మిల్క్ మేడ్ మిల్క్ మేడ్
ఆ మిల్క్ మెయిడ్
ఆ మిల్క్ మెయిడ్ డబ్బా దీసుకునచ్చి దాని మీద మిల్క్ మెయిడ్ కొంచంమేశేయాలె మేడం మిల్క్ మేడేశేయాలే కొబ్బరిది ఉం కొబ్బరికాయది ఉంటది అది ఏశేయాలె మేడం మన కా కాజు ఉం టది కదా కాజు బాదం
అవును
నూనెల వేయించిన తర్వాతీసీ దాని మీదేసేసి తింటె చాలా రుచికరంగా ఉం టది మేడం డబ్బల్ కా మీటా ఊ నేనిలా చేస్తాను మేడం ఉ ఆ మేడం ఇది నేన్ చేశానేన్ నేనెలా జేశానో ఆజీటీజ్ మీకిప్పుడు యె నేన్ చేషినదాన్ని
ఆ
ఊ ఇంకా మేడమ్ మీ ఊర్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నయా మేడమ్
ఆ అడా ప్రాజెక్టున్నది
అవునా మేడం మరీ మీరు వెళ్ళారా మేడం ప్రాజెక్ట్ కి
ఆ ఎల్లిన అడా ప్రాజెక్టూ వట్టివాగు ప్రాజెక్టూ
ఆహా రెండున్నయా మేడం ప్రాజెక్ట్స్ మీ ఏరియాలో ఇ అంటే పెద్ద పెద్ద పెద్ద ప్రాజెక్టేదీ మేడమ్ మీ ఏరియాలో
ఆడా ప్రాజెక్ట్ ఊ
ఎలా ఉంటది మేడం చాలా బాగుంటద
ఆ
చాలా బాగుంటదా మేడం అందరు వస్తరా చూశేదందుకూ చూడేదందుకు వస్తరా
ఆ చూడ్డానికి బాగ మంది అస్తరు ఇప్పుడు వర్షకాలం లయితే బాగా మంది అస్తరు
గేట్లు ఎత్తేస్తరా మేడమ్ వర్షాకాలంలో
ఆ గేట్లే క్ ఎస్తారు
అయితే మనం ఫొటోస్ దిగేదందుకు చాలా అక్కడ ఉన్నదా మేడం ఫొటోస్ దిగేదందుకు
ఆ అది దిగుతరు ఫొటోస్ ఇంకా అది గేట్ లేదు ఊ ఇట్లయినప్పుడూ వర్షకాలంలా ఆ
ఆ ఆ వట్టి వాగు ఇంకా ఉన్నదీ కానీ నీ అ అక్కడ ఎళ్తలేరూ ఇప్పుడు ఆ అదీ ఆ ఇప్పుడ్లేదు దాన్ది అవును
అయితే మేడమ్ మరి ఫిషెస్ ఎక్కడ పడతారా మరి పట్టు అక్కడ లేగుంటే ఎవరు మీరు చెప్పినా ఆడ డ్యామ్క్కడ
కడ కడా ఇంకా పడతారు ఫిషెస్
మేడం ఇగ అక్కడ డమ్ కడ పడితే ఎంత తక్కువ ఉంటది అకుంట కదా మేడం రేట్
ఆ అక్కడ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటే ఇక్కడకి తీసుకొచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కి అమ్ముతారు
ఆహా అయితే మనంకేమన్నా కావలన్నప్పుడు మనం ఏదంటే ప్రాజెక్ట్ దగ్గర పోయి తీసుకునేది బాగా బాగుంటుంది టూన్ది అనుకుంట ఎందుకంటే ఫ్రెష్ చాప అప్పటిది అక్కడక్కడ పట్టింది ఉంటది ఫ్రెష్ ఉంటది రేట్ కూడా తక్కువ ఉంటుంది కదా మేడం వాళ్ళు మళ్ళ అక్కడ నుండి ఇక్కడికి తెచ్చేసరికి అది దాట్లో బట్టి దీంట్లో బట్టిద తెచ్చేసరికి టైం పడుతుంది అప్పటికి రేట్ కూడా అనేది పెరిగిపోతది ఉమ్ అదేదో మనం అక్కడనే తీసుకున్నాం అనుకోండి మేడం అప్పటిదప్పుడు ఫ్రెష్ కూడా ఉంటది ఆ మనం ఇక మంచిగా తక్ కు రేట్ కూడా తగ్గుతాది మనకు
అవును మార్నింగ్ వెళ్ళి తీసుకురావచ్చు అక్కడ పోయి ఉమ్
చాలా తక్కువ కూడా రేట్
ఆ
ఉమ్ మేడమ్ ఇంకా మీ ఏరియాల వాటర్ ఫాల్స్ ఏమైన్నా ఉన్నాయా మేడం
ఆ ఉన్నాయి అక్కడ డోర్లీ అట్ సైడ్ ఉన్నాయి బిర్యానీ అటున్నాయి అ వెళ్లేలు
కాదు కాదు మేడమ్ మీరు వెళ్ళలేదా ఎప్పటివరకు ఏదైనా వాటర్ ఫాల్ కి వెళ్ళారా
ఆ ఆ వెళ్ళలేదండీ అదే
అవును మేడం వెళ్ళలేదా
వెళ్ళలే
ఎందుకు మేడం మీ చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ ఉంచుకని మీరు వెళ్ళలేద అంటున్నారు అవునా ఈసారి మరి అచ్చేది ఇప్పుడు వర్షాకాలం మేడం రేపటి వర్షాలు పడుతాయట మరి ఈ సారి అయినా వెళ్తారా మీరు ప్లానింగ్ చేసార ఏమనా ఇతరు వర్షాకాలంలో వాటర్ ఫాల్ కి వెళ్ళలేదని
ఆ చూద్దాం ప్లానింగ్ అయితే ఉన్నది
అంటే లేదు మేడమ్ ఏదైనా ఇప్పుడు వచ్చేది వర్ష ఇప్పుడు అచ్చేది ఏదైనా సమ్మర్ సమ్మర్ల ఏం చేస్తారు కొంచెం వంటర్ సీజన్ కాబట్టి మనం దు చూలు అనేది కొంచం వాడతం ఇప్పుడు అచ్చేది వర్షకాలం వర్షాకాలంలో ఏముంటాయి చత్రి గిత్రీ రైన్కోట్లు అవి వాడుతం ఉమ్ అలాగనే ఇప్పుడ ఏ సందర్భ అంటే ఇప్పుడు ఏదైనా ఎటైనా వెళ్ళాలంటే ఇప్పుడు వర్షకాలంలో ఏముంటాయి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఎక్కడైనా చూడేసే అందుకు వాటె చేసే అందుకు కొంచెం చూసేందుకు కూడా బాగుంటాయి కదం వాటర్ ఫాల్స్ ఉమ్ అలా ఏదైనా ఇలా అట్లా ప్లానింగ్ చేశారా అన్నట్టు అడుగుతున్నాను ఏదైనా ప్లానింగ్ చెస్ చార మరి ఇంక ముందు అచ్చేది వాటర్ ఫాల్స్ కాబట్టి వర్షాలు కాబట్టి
ఆ ఆ ఈ సంవత్సరం వెళ్తాం అనుకుంటన్నాం
అదే మేడం ఈసారి నేను కూడా అనుకుంటున్నాను ఈసారి మళ్ళీ వర్షాకాలంల ఇప్పుడు వచ్చది వర్షాకాలం కాబట్టి కొంచం వాటర్ ఫాల్ కి మేము కూడా ఎల్లాలని చూసుకుంటాం కొంచెం తింపి తిరిగినట్టు అయితది కొంచెం వాటర్ఫాల్ కి
ఆ
ఉ
ఎక్కడికి వస్తారు కెరామరీ బిర్యానీ బిర్యానీ వాటర్ ఫాల్స్ ఇస్తార
ఆ చూడాలి మేడమ్ ఏది వీలవుతుందో కాబట్టి మేము చూడాలి దానికి వాటర్ ఫాల్స్ ఏమి దగ్గర ఉంటదో మాకు ఏది అనుకూలంగ ఉంటుందో దానికి వాటర్ అనేది పడాలి వాటర్ పడే అప్పుడు వెళ్తే బాగుంటది కదా మన వాటర్ పడక పోకుంటే మనం పోయిన మనం ఇక్కడ వర్షం వస్తది అటు వర్షం రాదు కాబట్టి మేము మనం కూడ పోయినప్పుడు వాళ్ళ ఫొటోస్ చూసిన తర్వాత సరే ఇలా పడ్తుది అంటే రేపు నెక్స్ట్ డే కూడ వెళ్తే బాగుంటది కదా మేడం
అవును
అదే అని చూస్తున్నా మేడం ఈసారి వర్షాలు ఇప్పుడు పడ్డా తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాము ఈసారి వర్షకాలం వాటర్ ఫాల్ వెళ్ళాలని అనుకుంటు కాబట్టి ఎవరైన వెళ్ళిన తర్వాత ఫొటోస్ వస్తాయి కదా మన ఫొటోస్ చూసి మేము కూడ వెళ్తాలని చూస్తున్నాం మేడం థ్యాంక్ యూ మేడం మీరు చాల విలువైన టైమ్ నాతోని కేటాయిచినందుకు నాతోని మాట్లాడినందుకు థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు ఈ రోజు మీకు శుభదినం కావాలని కోరుకుంటున్నా మేడం
సరే థ్యాంక్ యూ సార్